హలో హలో
ఆ హలో అక్క బాగున్నావా
ఆ బాగున్నారా మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నా మొన్న ఫోన్ చేశా నువ్వు ఏమో ఎత్తలే ఫోను
ఆహ అవునా మేము మొన్ననే అమ్మమ్మ వాళ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము
ఆహా అదే కావచ్చు ఇక అక్కడ మరి సిగ్నల్ ఉందో లేదు
ఆహా నేను చూసుకోలేదు రా ఇకా
అక్కడ మంచి చల్లగా ఉండాలిగా పల్లెటూరుగా మంచిగా వాతావరణం
అవును అక్క చాలా బాగుంది ఆ చాలా బాధనిపించిందిలే గానీ ఇక తప్పదు కదా అ
ఆ ఇక అక్కడ వాతావరణం చక్కగా బయట పండుకోవచ్చు సాయంత్రం అయినా ఈ కూలర్లు ఈ ఏసీలు ఈ ఫ్యాన్లు గోల ఉండదు
అవును ఆ ఇగ మొన్న టెన్ డేస్ వెళ్ళి ఉండేసి వచ్చాము చేశాను చూడలేదు
ఆ మా అత్తయ్య వాళ్ళు ఇంటికివెళ్ళినప్పుడు కూడా అంతే అసలు అక్కడ దోమలు కూడా ఉండవు ఏంటో మరి పల్లెటూలా అదే బాగా నాకు నచ్చితది
ఆ అక్కడ ఆ సాయంత్రం అవ్వంగానే ఇంకా చల్లటిగాలు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా
అదే అనుకుంటా
ఇక్కడ మన దగ్గర ఇల్లు పక్కన ఇల్లు ఇల్లు పక్క
ఆ ఇల్లులు ఇల్లులు ఇల్లులు ఇల్లులు ఆనుకోని ఆనుకోని అంత మూసేసినట్టు ఉంటాయి మనకి
అక్కడ చక్క పెద్ద పెద్ద చెట్లు ఉంటాయిగా సాయంత్రం అవంగానే చల్లటిగాలి వస్తది
ఆ మంచిగా జనాలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు
ఆ కూడా కూడా కొద్దిసేప చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటారు
ఆ అదేన్న
హు అక్కడ పిల్లలు కూడా చక్కగా చెట్ల కింద ఆడుకుంటుగా వాళ్లకు ఏం ఉండదు
ఆ అదే అదే
ఉహ్ అయితే అక్కడ అమ్మ అవును మా అమ్మవారి ఇంటి దగ్గరే అక్కడే ఆ కొంచెం దూరం ఉంది ఒక తోట ఉంది
ఆఆ
హు మామిడికాయ తోట
ఆ తెచ్చుకున్నవా
ఆ అక్కడ ఇక మా పిల్లలు ఇక రోజు ఫుల్ ఇక తిన్నరు ఇగ
ఆ మామిడికాయల్ని కోసుకొని ఆచ్చుకోడవ డైరెక్ట్ గా
ఏం మొన్న ఒక రెండు రోజుల క్రితం అంతకు ముందు గాల్ దుమ్ము ఓచ్చింది. బాగా పెద్దగా
అవునవును ఓచ్చింది వోచ్చింది.
ఆ అప్పుడు అసలు ఇగ కాయలన్నీ రాలిపోయినాయి ఇగ
రాలీ ఫుల్లు పడ్డాయి.
ఆ అయితే రాలిపోతే ఇగ అవన్నీ తీసుకొచ్చి ఆమ్ తినేటి అన్ని ఆమ్ ఉం కొంచెం గడ్డిపేసి ఒక బస్తాలో ఆ గడ్డి మీద ఇయన్ని మామిడికాయలు ఎసి మాగబెట్టి పెడితే తిన్నాము అసలే మనం మాగబెట్టినాయి ఎంత తీయగాంటాయో.
అవును దానికి ఏ మందులు లేవు ఏం లేవుగా.
మనం మళ్ళా బయట కొనుక్కునే కాయ కలర్ ఉంటది గాని ఆ టేస్ట్ ఉండదు మళ్ళీ ఒక దగ్గర తీపు ఉంటది. ఒక దగ్గర సప్పగ ఉంటది అందు దాని మీద మ మందు మందున్న దగ్గరేమో తీపు ఉంటది మందు లేని దగ్గర
ఆ
ఆ సప్పప్పగా ఉంటది.
మనదినే చెట్ అండలే చెట్ ఎట్ట చెట్టి
అసలు మనం గా వరిగడ్డిలో ఉమ్ మాగబెట్టితే అసలు ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసా కాయ మొత్తం పండుద్ది కదా.
తినాలి ఇప్పుడు బాగా మనం సిన్నలి పెద్దాల ఎందుకంటే మళ్ళ వచ్చే సంవత్సరం దాకా
అవును అవి మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం సీజనే ఉంటాయి.
ఏదైనా ఫ్రూట్స్ తింటాం కూడా మంచిది ఇది విటమిన్స్ సి కదా మామిడికాయలు.
అవునా ఉమ్
చాలా మంచిది ఆరోగ్యానికి కూడా
అవును ఎండాకాలం ఒక్కటే దొరుకుతది మళ్లీ మనకు కావాలన్నా దొరకవు.
ఆ అంతే మరి ఇగ
అందుకనే ఆ మాడికాయ పచ్చడ కూడా అందరు ఈ సీజన్ లోనే పెట్టుకుంటారు మంచిగా
ఆ మామిడికాయ పచ్చడి పెట్టారా
పెట్టాం రా ఎప్పుడో పెట్టాం
ఎన్ని కేజీలు
మేము బానే ఆ బాగానే పెట్టాం ఒక యాభైకాయలు.
ఆహా ఎందుకు అంత అంత ఏం చేస్తారు అంటే మీకు మీ అమ్మోలక
ఆహా మా అత్తగారు వాళ్ళు మా అత్త వాళ్ళు కొంచెం చేను పనికి వెళ్తారు. కదా వాళ్ళకి వాళ్ళకి మా పిల్లలు మళ్ళీ స్కూల్ కెళ్తారు కదా
ఆ బాక్స్ లోకి కావాలి లే అప్పుడప్పుడు ఆ ఉప్మాను దోసాను
అయినా అది పాడయ్యేది కాదు కదా సంవత్సరం అంతా నిల్వు ఉంటది కాబట్టి ఎక్కువ బెట్టు
అంటే ఇప్పుడు టిఫిన్ లలా మాకు ఇవ ఒక్కోసా సరే ఏం చేస్తారు అంటే ఏదైనా టైం అయిపోతే చట్నీ అవ్వదు ఇప్పుడు దోశ ఉండదు. చేసాం అవ్వదు అప్పుడు అలాంటప్పుడు ఏం చెతం ఇక అదే మామిడికాయ పచ్చడిలో ముక్క వేసి పంపించాం అట్లా
అట్లా అవును
ఆ ఆ విధంగా
బాగానే తింటారు మాడికిన మా అత్తయ్యాయోళ్ళు పనికి వెళ్తారు కాబట్టి సద్ద్దలు వేసుకొని వెళ్తారు
ఆ తెలు
ఆ మా పిల్లలకి ఎప్పుడైనా పెడతాం మేము కూడా ఇంట్లో సంవత్సరం అంతా నిల్వ ఉంటది కాబట్టి ఎప్పుడైనా తినచ్చఅన్నమాట ఇక ఇప్పుడు పెట్టుకుంటే
అంతేలే
ఒక్కసారేగా మనం పెట్టుకునేది మళ్ళీ మళ్ళీ మనం పెట్టుకోవాలన్నా కుదరదు వర్షాలు స్టార్ట్ అయితే
హ అంతే
కాయలు అప్పుడు దొరకవు అప్పుడు పెట్టినా మళ్ళీ పచ్చడి నిల్వ ఉండదంట
వచ్చి అసలు ఆ కాలంలో ఎట్లా మా నీళ్ళు గారుతాయి మళ్ళీ మనకుగూడ అంత మంచిగా అనిపియ్యదు ముక్క కూడా ఏదో అంటే అంత గట్టిగా ఉండదు అనుకుంటా
అవును
అందుకనే ఎవరైనా ఇప్పుడేగా బాగా పెట్టుకునేది
అవును అ అయ్యో పెట్టాం బాగానే ఒక యాభై కాయలు పెట్టినాం
అట్లుంది టేస్ట్ మరి ఇది తిన్నరా
ఆ తిన్నాం రా అ బాగుంది చ టేస్ట్ మంచిగా కుదిరింది పచ్చడి కూడా
ఆ ఎక్కువగా కారం వాడతారా లపోతే కారం తక్కువ
కారం కూడా మేము పట్టించిన కారమే కదా ఇ అసలు మంచి కుదిరింది ఉప్పు కారం కారం మందె కాబట్టి
ఇగో మా ఇంటి దగ్గర ఒక ఆంటి అన్నది కదా అమ్మ మీరు పెట్టుకోలే కదా నేను పెట్టాను తీసుకుంటావా కాపోతే మేమైతే కారం మాత్ర ప్యాకట్ కారం వేసా అంటంది అయితే ఎంత ఐదు వందలు ఇయమంది మొత్తం
వామ్మో
ఎంతంటే జాడి ఇచ్చిదట పచ్చడి ఐదు వందలు ఇవ్వమంది
ఆహా ఆ సరే పెడతే పెట్టచ్చేమో గాని ఆ ప్యాకెట్ కారం అసలు తినకూడదురా మంచిది గాదు
అదే అని అనుకో మరి ఎర్ర గట్టుది మన రక్తం ఉన్నట్టుంది ఆ పచ్చడి అయి చూపలకి
అది అట్లాగే కలర్ ఫుల్ గా కనిపిస్తది గాని మంచిది కాదు అది పాకెట్ కారం మంచిది కాదు మనం మెరకాయలు
కొంతమంది అంటున్నారు రంగులు వల్ల క్యాన్సర్లు కూడా దారి తీస్తాయి అని విన్నా నేను కూడా మనం తెలుసుగా ఇక చదువుకున్నాం కాబట్టి ప్యాకెట్ కారాలు అసలు వాడవు అ మేము కూడా ఇకా అమ్మ వాళ్ళ గాని అత్త వాళ్ళు ని పంపిస్తారు సంవత్సరం అంతా ఆకారమే వాడతాం
ఆహా
ఉ
మేము కూడా పట్టించిన కారమే ఏసినం ఆ ఈ సారి బాగా కుదిరింది మరి పచ్చడి జాడికిెత్తినము మా అత్తయ్యరు కొంచెం మేము కొంచం
మంచిేలే ఇది వాళ కొంచం అయి మీ మ వరకు మీకు సరిపోయిందో నువ్వు తెచ్చుకున్నావు
ఆ ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ పక్కన తోటలోన ఉన్నిన్న తినే కాయలు పుల్లుగా రాలినాయి రోజు మా పిల్లలు ఆడుకోవడానికి అని వెళ్ళ
ఓ మాల్ల మేము ఎక్కడో ఇక్కడ తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు ఒక ఎంత యాభై కాయలు తెప్పించి ఇంట్లో పెట్టినా ఆ గడ్డి లో వేసా ఒక రూమ్ మొత్తం
ఆహా
ఆ అయ్యేమో అంత మంచిగా అనిపిలే నాకు తీపి అంత తీపి అయితే అనిపిలే మీరు అయితే తక్కువ మీరు వచ్చి ఇక చక్కాగ చెట్టు డైరెక్ట్ జూసుకాడ
ఆ మాకైతే ఇంకా మా పిల్లలు గాలి దుమ్ము వచ్చి రాలినాయి అనంగానే వెళ్ళడం ఎర్ తెచ్చుకోవడం గడ్డిలో మాగబెట్టుకోవడం తినడమే ఇగా
ఆ వాళ్ళకు అర్థం అయిపోయింది
ఇగా రోజు చూసుకోవడం ఏయి పండినియా ఏయి పండలేదా అని చూసుకోవడం తిండము ఇక మళ్ళీ మనకి దొరకవు కదా ఈ సీజన్ అయిపోతే
కొనుక్కోవాలన్నా కానీ అవి మంచివొ కాదో అర్ధం కాదు
మ్మ్ ఆ
అవునున్నా
ఆ ఇగా మా మళ్ళా అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని కాయలు తీసుకొని వచ్చేసాం తీసుకొని వచ్చినాం వచ్చేటప్పుడు ఇప్పుడు కూడ ఆగాం
మంచి పని చేసినావులే ఇక స్కూల్ స్టార్ట్ అయ్యేదాక ఇక అవి తినుకుంటా ఉంటారు వాళ్ళే ఆడుకుంటా
ఆ మళ్ళీ ఇప్పుడే బాగుంటాయి మళ్ళీ మామిడికాయలు ఇప్పుడే బాగుంటాయి టేస్ట్ ఉంటాయి మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకో అప్పుడు టేస్ట్ మారుతాయి మాడితో
ఇప్పుడున్నది ఎప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ లోది మంచిగా టేస్ట్ ఉంటాయి వేరే తర్వాత వేరేలాగా ఉంటాయి
మళ్ళీ మామిడికాయలో పురుగు కూడా పడుతాది వర్షాలు స్షార్ట్ అయ్యాయి అంటే
అవునా నాకు ఈ విషయం తెలిదు పురుగులు పడుతాయని
ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నంత ఫ్రెష్ గా తర్వాత ఉండవు కాయలు
ఆహా
వర్షం స్టార్ట్ అయినాయి అంటే కాయల్లో పురుగు పడుతాది అప్పుడు చాలా జాగ్రత్త చూసుకొని తినాలి
అట్టా
ఈగ ఇన్ని రోజులు మాడికాయలు సీజన్ ఉన్న అన్ని రోజులు బాగానే ఉంటది మళ్ళీ మన ఇగ అక్కడ మార్కెట్ లో బజార్ లో పెట్టే కాయలు ఎంత పసుపు కలర్ లో ఉ ఉంటాయో అంత మందే
మొన్న అయితే ఇటు వెళ్తున్నా అహోఎంత అసలు టీవీలో బొమ్మలు చూపిత్తారు కదా పిల్లలు చూత్తారు బొమ్మలు అసలు అది మామిడికాయ అనేది బుక్కుల్లలో ఎలా గీసి ఎలా ప్రింట్ తిత్తారో సేమ్ అట్లే ఉంది ఇగా కానీ అక్క అబ్బా చూస్తే అబ్బా తింటే ఇట్లాంటి కాయలు తినాలె అని అనుకుంటున్నాం గాని అయ్యేమ్ టేస్ట్ ఉండవు అంటున్నారు వీళ్ళు ఏ వేద్దుకు అనవద్దు నువ్వు ఆ చూపులకే అట్లా జార ఉంటే ఎంత చక్కని కలరో అసలు కలరు అదంటే మామిడికాయ అంటే అది అన్నట్టు అనుకోవాలె మనం
అవి ఏం చేస్తారంటే వాళ్ళు తొందర మగాలని మందు బాగా ఎస్తారు
తినేఅసలు అబ్బా నీకు అసలు అట్లా కనిపిస్తన్నాయి తెలుస అంత దూరం కిలోమీటర్ని చూసినాగానీ అసలు అ కల్ చూపుబోదు అంత మంచిగున్నాయి
ఆహ అందుకనే కంటికి కనిపించేవి నోటికి రుచి మంచిగుండవంట నోటికి రుచిగున్నాయి కంటికి మంచిగ కనిపించవంట అందుకే పెద్దోళ్ళలాంటినే ఉంటారు
అదే మరి ఈ మధ్య మరి బాగా ఇప్పుడే చేత్తున్నారు మరి ఎందుకనో ఏమో గాని అదొక రకమైన ఆ మామిడికండు రంగు
మామిడికాయలని
మళ్ళ టేస్ట్ ఉండవు అంత ఆశ మొత్తం నిరాశ ఆశ అయిపోతది
అవును
ఏదైనా తోటలు ఉన్నోళ్ల కాడ ఒక వంద కాయలు యాభై కాయలు తెచ్చుకోవడం మంచిది ఒక తోటలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కాడ నమ్మకంగా ఉండే వాళ్ళకి ఒక యాభై కాయలు తెమ్మన్ ని డబ్బులిస్తే అయిపోయిద్ధి
అవును మళ్ళీ మనం మామిడికాయ పచ్చడ పచ్చడ కూడా బయట కొనుకోచుకున్నది ఒకలా ఉం టది మన ఇంట్లో చేసుకున్నది ఒకలా ఉంటది మన ఇంట్లో చేస్
అవునక్కా
ఎన్ని రోజులైంది అవునంట ఇది నేను కూడా విన్న తే విన్నా అ జాడీలళ్ళో గ్లాస్ వాటిలల్లో పెట్టాలట పచ్
ఆ జాడీలు మంచి జ జాడీలే వాడుతారు కద ఎప్పటినుంచో మన అమ్మమ్మల తాతల కాలం నుంచి
అప్పుడు వాడారు ఇప్పుడేమో అందరు ఫ్యాషన్ అయిపోయింది కదా పజ ఇందులో ప్లాస్టిక్ వాట్లల్లో
ఏమో మంచిది కాదంటున్నారుగా ఆయన సంవత్సరం ఉండేది ఎట్ట పెెడుతాం ప్లాస్టిక్ లో అయినా మనకన్నా కొంచెం అన్నా జ్ఞానం అనిపిియ్యాలి కదా
ప్లాస్ ఆహా పెడుతున్నర్ర నిజమే అది ప్లాస్టిక్ లో అని అం టే బకెట్లు మన పెరుగు బకెట్లు ఉన్నాయా
అ
ట్లళ్ళో పెడుతున్నారు ప్లాస్టిక్
ఏ పెట్టకూడదు సరిలే మరి నాకు కు అ టేస్ట్ బాగుందన్నావుగా ఒక బాక్స్ నిండా ప్యాక్ చేసి ఉంచు నే నేనటోతే తీసుకుంటా మరి
ఆ సరే పంపిస్తారా మరి ఆ సరే